హలో హలో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
విన్పిస్తుంద
సమ్ ఓకె
ఆ సిస్టర్ విన్పిస్తుందా హలో హలో ఇ
పనిచ్
ఆ సిస్టర్ మి మీది వాయిస్ బ్రేక్ అవుతాంది ప్రంగ గోపి గురించి తెలియదు సిస్టర్ ఎవరైతే చెప్పాలా ఆ సిస్టర ఫోన్ చేసి అడిగారు
అ
ఎప్పుడుంటది ఏమి అని చెప్పి వాళ్ళకైతే ఇన్ఫామ్ చెయలేదు ఇప్పుడైతే రౌండ్స్ జరుగుతాంది, అని మీరు ఇప్పుడు చెప్తారు
అకా
ఆ విన్పిస్తాంది స్ సిగ్నల్ కొంచెం తక్కువుంది అవునా ఆ విన్పిస్తాందా సిస్ట ఇక్కడ సిగ్నల్ తక్కువగదా అ
ఇప్పుడు విన్పిస్తాంద
ఆ పర్లె సిస్టర్
ఆ వినిదిప్పుడా
ఆమ్ నేం చేస్తెమాకు ఒక సిఎల్ ఒక ఆఫ్ ఎట్టిస్తారు ఉహ్
అయినప్పుడు కొంచెం కొంచెం బ్రేక్ అవుతానే ఉంది, ఊ
అ
అయినకుడా బ్రేక్ అవుతునె ఉంది, కొంచెం కొంచెం వాయిస్
అ
హ్మ్
ఆ వెంకటరామయది ఎప్పడప్పు ఇంజక్షన్ ఉంది ఒకసారి చూడువా
ఆ ఓకే సిస్టర్ పోతున్న చూస్చెప్తానున్ వెంకట్రామయ్య ఈనెకదా
ఫస్ట్ బె
ఆ ఉంది సిస్టర్ పాయన్టాప్ ఉంది ఉంద్
ఎడ జిల్లా నిదే ఆ
మరన్మ్మ తినన్ తిన
ఆ ఏం టాపిక్ ఈరోజు క్లాస్ జరిగింది. ఏం ఈ రోజు ఫుల్
అద ఎంతైచరు ఆ ఎ ఎంత సేపు
పటన్ దాస్తూ
ఏం ఇంకానా